హలో
హలో
హలో
హలో ఎలా ఉన్నావు
ఆ బాగున్నా నువ్ ఎలా ఉన్నావ్
నేను బాన్నా
ఊ ఏంటి సంగతిలు చాలా రోజులు అయింది ఫోన్ చేసి
ఏం లేదు కొంచెం బిజీగా ఉన్నా అందుకని తటేసారు చాలాసేపు చాలా టైం పట్టింది ఫోన్ చేయటానికి
ఊహు ఎంత టైమ్ బిజీగ ఉన్నావు
నేనా అదే మా అమ్మాయి విదేశాల్లో ఉందిగా కొరియర్ వేద్దామని ఆ పచ్చళ్ళు పెడత చెతున్నాను
హ
గ అందువల్ల కుదరల
ఏం పచ్చళ్లు పెడుతున్నావు
ఇప్పుడు వేసవి కాలం కదా మామిడికాయలు వస్తున్నాయి మామిడికాయ పచ్చడి పెట్టాను గోంగూర పెట్టాను ఇంకా
ఉసిరికాయ పెట్లేద
ఉసిరికాయ కూడా పెట్టాను పండుమిరపకాయి అవి కూడా పట్టాలి చికెన్ పచ్చడి పెట్టాలి
ఉహ్ చికెన్ ప అరి ఉ ఎలా పెడతావ్ చికెన్ పచ్చడి
చికెన్ పచ్చడా ఏముంది తీసుకొచ్చి చికెన్ సన్న ముక్కలు కోసేసి దాంట్లో ఆ శుభ్రంగా కడిగి ఉ దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి నానబెట్టి ఒక అరగంట వదిలేస్త
హ ఉహ్
అరగంట వదిలేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను ఉ
ఉ ఫ్రై చేసి తర్వాత
డీప్ ఫ్రై చేసి ఒక మోస్తరుగా అవి ట కరకర వాడేదాక ఏంచుతా తర్తి మసాల దినుసు అవు
ఉ హ్ ఏమేమి వేస్తారు
దాంట్లో ఉ మషాల దినుసు అంటే ద ధనియాలు జీలకర్ర తెక్క లవంగాలు యూ లుక్కాయలు ఏసీ పొడి చేసి ఇన్అడిబుల్ ఆవపిండి మెంత పిండి ఇనోఅడిబుల్ ఆయే ఉప్పు కారం ఎసేస్తా
ఆహ ఉ ఆవుపిండి అవి కూడా వేస్తారా
ఉమ్ ఆవుపిండి మెంతుపిండి వేసి చల్లారాక కాసేపు పక్కన పెడతాం
ఏం కొలత ఏస్తారో ఏంటో
కొలతలంటే ఏముంది అదొక స్పూన్ అదొక స్పూన్ వేసేస్తా సుమారుగా
ఆహుమ్ ఉమ్ బోన్స్ కూడా ఎస్త పోరా చికెన్ బోన్స్ ఆ మెత్తటి ముక్కలైనా పచ్చడి పట్టేది బోన్లెస్ ఏ నా ఉహుహు ఉమ్ రొయ్యలు పచ్చడి కూడా పడతావా
ఉమ్ పట్టాలిగా రొయ్యల పచ్చడి కూడా పట్టి పంపియాలి
ఉహుమ్ ఉమ్ అక్కడ దొరకవే మన పక్క చల్లగానే
ఆ దొరకవు అక్కడ మన పచ్చళ్ళు అమి కా అందుకని ఇక్కడే అన్ని ప్రిపేర్ చేసి పిండి వంటలు
హమ్ ఆమ్
ఇస్తాను
ఆహ ఫ్రెష్గా ఉంటాయా అక్కడికి వెళ్ళేదాకా
అంటే ఏసీలోనే వెళ్తాయిగా ఏరోప్లేన్ లో కూడా ఉంటాయి ఫ్రెష్గనే ఉంటాయి
అ స్వీట్స్ కూడా ఏమన్నా పంపిస్తావా
స్వీట్స్ అంటే ఇంకా అయే అరిసలు ఉంట టాయి కదా అరిసలు చేస్తా ఇంట్లో అరిసలు చే పంపిస్తా ఇకా రన్ కజయి
హ హ ఆ
అ
ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందేమో అక్కడ మీ అమ్మాయి
అక్కడ ఎల్లి మూడేళ్ళ అయింది చావు ఆ మూడేళ్ళ అయింది వె సంవత్సరం సంవత్సరం ఇయ్య పంపిస్తా ఉంటా చేసి వాళ్ళకు దొరకవు కదా
అవు
వె ప
ఇంకేం పచ్చది పట్ పండు మరపకాయ పచ్చది పెట్టావా
ఉ పండుమిరకాయ కూడా ఇప్పుడు వస్త
ఆ ఇప్పుడు సీజన్గా పచ్చళ్ళకి బాగా ఫ్రెష్గా వస్తున్నట్టు ఉందియి
హ ఫ్రెష్గా వస్తున్నాయి వట్టాను అది కూడా పండిమిరకాయ టమాటా ఉసిరి కూడా వట్ట నన్ వెెజ్ వచ్చే పట్
నాన్ వెజ్
అదే నాన్ వెజ్ పచ్చళ్ళు వచ్చే వాటికి చికెనును ప్రాన్స్ పడుతున్నాం అయిపోయింది ఇంకా పంపియాలి అందుకనే బిజీగా ఉన్నా
ప్యాకింగ్ అయిపోయిందా
ప్యాకింగ్ చెయ్యాలి
ఉహ ఎంత తీసుకుంటారు ట్రాన్స్పోర్ట్ కి
ట్రాన్స్పోర్ట్క ఒ తెలిదు కనుక్కోవాలి మా అబ్బాయికి చెప్తాను కనుక్కొని అప్పుడు అక్కడ తక్కువ అంటే అక్కడ వేస్తాం ఉహ ఏది ఆ అక్కడ రాజ ఒకే పరిస్థితులు సరిగ్గా లేవు కదా టాక్స్ లు అంటారు టారిఫ్లు అంటారు ఆయన్ని చూసుకొని పంపిస్ అయితే సరిపోయిద్ది
హ
అదే రెండు మూడు చోట్ల ఎంక్వైరీ చేసి
ఉ అవునులే ఉ నాలుగు చోట్ల కనుక్కుంటే నేనే ఏమి చెయ్యట్లేదు వంట చేస్తున్నాను
ఉ ఏం కూర
ఏం కూర అంటే వంకాయ కూర వండుతున్నాను వంకాయ టమాటా ఎగురుకూర
ఆ
అ పెరుగుంటే తాలింపు పె తిన్నాను
హ పెరుగు పచ్చడి
ఉ మొన్న మా పక్కనోళ్ళు కూడా ఉసిరికాయలు వచ్చినాయి ఎవరో ఇచ్చారు చెట్టు ఈ కావాలా అని అడిగారు
ఆ తీసుకుపోయినవ్
ఒక అరడజన్ కాయలు ఏమో ఉన్నాయి ఆ నాకు పట్టదని రాదులే వద్దన్న
కర్ల ఇవ్వచ్చుగా
అ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు లేరుగా అంత దూరం అని చెప్పి తీసుకోవాల
ఆ ఉంటే తీసుకొని డీ ఫ్రిడ్జ్ లో పెట్టు ఉంటాయి అడుగు పిస్ ఆయి నాటు ఉసిరికాయి మనకి తొందరగా దొరక కో
అవునా ఇసురు కాయలు దొరుకుతనే ఉంటాయి గానీ చెప్పి నేను అంత ఇదిగా తీసుకోవాల లైట్ తీసుకొని వద్దులే అని చెప్పా
ఎప్పుడు అడిగారు నిన్ను
చాలా రోజులయింది
ఆ బా మనకి బయట దొరికాయన్నీ పెద్దస్ర హైబ్రిడ్వి
ఆహా
ఉమ్ నాటు ఉసిరికాయలు తొందరగాలు దొరకవు
అవునా ఇలా కూడా ఉంటదని నాకు తెలియదు ఇలా ఉంటదనీ తెలియదే అయ్యయ్యో ఇంటి దాకా అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది కావాలా కానీ నేనే అను వస్త్రంగావద్దు అదిలే నాకు పట్టడం కూడా రాదు అని చెప్పా
ఒక మాట అడగాలి కదా
ఆ ఏమో గుర్తురాలేదు ఇంకా
ఆ నేను ఇవాళ పొద్దున వస్తే ఉమ్ పొద్దున వస్తే పొన్నా కేజీ వంద రూపాయలు పెట్టి
అయ్యో అవునా
ఉమ్
పోయదైతే పచ్చడి వచ్చేది చక్కగా
ఆ పచ్చడికి కాదుగా నేను కర్చ చేసేసి వాటిని డీప్ లో పెట్టేసేస్తా పె పెట్టేసి ఈ రోజు పొద్దున్నే కషాయం లాగా వేడి నీళ్లలో కాస్త ఒక ఉసిరికాయి కొంచెం అల్లం అవి కరివేపాకు వేసి కషాయం పెడతాం పెట్టి తాగుతే జుట్టోడ ఉమ్ అడుగు ఉమ్
అ అయ్యో తీసుకోవాల్సి చింద అయితే దేనికైనా పనినికోచ్చేది ఈసారి ఎత్తే తీసుకుంటాలలే
మ్ నాటి దొరకవుతోందగా చెట్టి
అదే అడుగుతానే ఉంటది. ఆళ్ళు కార్లు మే కానుకుల లోళ్ళు కదా ఇ
మ్
కళ్ళు ఇస్తా ఉంటారు.
ఊహుం ఈసారి ఇస్త తీసుకొని దీప్ లో పెట్
హ్మ్ ఆ పంచేతవ్వ హ్మ్
మ్ ఇంకా ఏంటి ఏమున్నాయి ఏమి లేవు షాపింగ్ ఏం చెయవా ఎప్ పాపకి
చెయ్యాలి బట్టలు తీసుకోవాలి.
ఉమ్
వాళ్ళకి సమర్చ్ స్టార్ట్ అయిద్ది ఈ నెల రీన్ జి వేసవ్కాలం మొదలై ది ఇంకా దానికి అనుగుణంగా తీసుకు ఉంటే ఒక రెండు మూడు జతలు కొని పంపించాలి.
ఉమ్ ఆలె
ఇంకా
ఇంకా ఏమ్ ఉన్నాయి.
వంకాయ కూర ఒకటేనా ఇంక ఏమన్న వండవా
అదే పెరుగు పచ్చడి చేస్త స్తున్నాన్ కదా
మ్
అదే తాలిం పోయాలి అది ఎట్లా చేస్తాను. ఏమి లేదు ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి తాళింపు వేయడమే పెరుగులో వేసి బాగా చెలా కూడా ఇంగువా కూడా వేస్తా తలింపులో వేస్తా
హు
పెరుగు బాగా చిలక్కొట్టిసి
హు
ఉ సరే అయితే ఉంటాను పని ఉంది
ఆ సరే ఉంటాను
సరే ఉంటా ఆ బాయ్